హలో
ఏదో వేరే వేరే చెప్తాన్నావ్ ఇంతసేపు
ఉ మేము విహారయాత్రకు పోదాం అనుకుంటాన్నాం
ఆ
కా వాటి మీదనే కొంచెం బిజీ ఉన్నా ఒకరు పోదాం మండి ఇంకొకలు హ్యాండ్ ఇత్తాల్లు పోదాం పోదాం అని ఎగేసి నొల్లే హ్యాండ్ ఇ తరాసు అసలు ఏం అయితదో ఏమో పూలు అయితదో కాదో
ఎంత మంది సరే అన్నారు
అందరు అన్నరు ఫస్ట్ ఏ ఎల్లుండి పోదాం అనే సరికే ఇగ డబ్బులు లెవ్వు రాను సెట్ అయితలే అంటారు
అవునా
హ్మ్
నా బిడ్డ సొక్కే ఎడుతాందట మీ అన్న అటే ఒ చ్చిండు తీసుకొత్తానికి
ఎందుకు ఏడుత్తాంది
ముందు ఇటు ఒత్తానే ఎడుత్తందట
అసల్ ఇన్నే ఉందా నీ బిడ్డ
అన్నే ఉంది
అగ వత్తండుగా
ఆ నేనే పోయి తీసుకురాపో ఎడతాందంటే వత్తండు
ఒత్తండు ఒత్తండు
ఆ పాలడబ్బా పిల్లి కొరికింది ఆ పాలడబ్బా ఎందుకు కొరికిందో ఏమన్నా నాకైతే టార్చర్ అయితాంది
తగతాలే అసలే
అస్సలు తాగుతలేదు కదా ముట్టుకుంటలేదు కూడా ఏడుపోత్తాంది నాకైతే ఈగ అన్నం తినుడు లేదు పాలు తాగుడు లేదు ఏం తింటా లేదు ఎట్ట నోయో
ఆ ఇంకా మా తమ్ముడు మా శె చెల్లె మా చెల్లోత్తే వత్తది కావచ్చు
ము ఈ తమ్ముూడి చేల్లనేనా
మాతమ్ముడు చెల్లె ఈ మాతమ్ముడు వడ్ రానన్నాడు డబ్బులు లేవ్ అన్నాడు
ఆల్రెడీ నేను చూసిందేనా ఏదన్నారు సరే నీ ఇష్టమను ఒక దోస్తు దో మళ్ళ వాళ్ళ ఒత్తే దోస్తు వాళ్ళ తమ్ముడు
అవునా
ఊ
ఆల్రెడి చూసిందేనే ఇంత ముందుకే చూసిందంటే మనోళ్లతోటి పోయి చూసిన దానికి అట్ట పోయి చూసిన దానికి తేడా ఉండదాట్న
తేడా ఉన్నటన అంటే మరి డబ్బులు లెవ్ గా
మరి నిజంగా వాడు కూడా డబ్బులకు మస్తు ఇబ్బంది పడతాండు ఎందుకో గాని
లేవు అసలే ఇప్పుడు నాకు అడుగుతాను నాకు లేవు నేను నీ ఇంతేగుర్తానే కన్నా లెవ్ డబ్బుల్ ఫస్ట్
ఉహు అంతేనా మరెట్టాపోదాం అనుకుంటానవ్ అంతగానే ఎగిరి కింద పడదాం అనుకుంటన్నా
ఎవర్నో ఒక్కల్ని అడుక్కోవాలి అవునట్టుంది
అందరికి ఉట్టుటినే అయితన్నాయి కానీ మనకొత్తలేవ్వేమే డబ్బులు
ఏమోపో పిచ్చిలేత్తంది డబ్బు లేక ఆగమాగాం అయితంది
అసలు కే ఏందో కానీ మనం పెరిగినం మన జీవితం అయితే పైసలతోనే ముడిపడి ఉంది
మ్మ్ హ్హ్ ఒక్క రూపాయి చేతులా
లేకపోతే జ్వరం వచ్చిందా నాని గానికి ఒళ్ళు కాల్తాంది నా బిడ్డది
మ్మ్ జ్వరం వచ్చిందా
ప్చ్ ఏమ్మో అటు పోయింది ఇటు వచ్చింది ఒళ్ళు కాలుతంది అన్నం తిన్నదో తింటావా ఏం చెత్తన్నవే
ఏం లేదు ఉత్తిగానే కూర్చుని ఆలోచిస్తున్న ఏం చెయాలో అర్థం అయితలేదు నాకు
ఏం చేయాలని ఆలోచించడం ఏందే
మళ్ళా పోతే టైం రాదు
ఆ
కారు కూడా అవాలబుల్ ఉంది అప్పుడు అంటే లేదు ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ డాడే నాయె ఇగ వాళ్ళ కారు అడుక్కత్తనన్నడట ఇంకేంది
ఆ
మల్లా కారుపోతే రాదు మళ్ళా మా తమ్ముడు వాళ్ళు
కారంటే మరి కిరాయి ఎక్కువ కాదా
వాళ్ళ డాడే కాబట్టి డీజిల్ పోపించుకుంటాడు ఇగ కిరాయి ఏం కాదు
అంతేనా
మ్మ్ హ్
ఎమ్మోమీ దోస్తు చెప్పిందా అట్ల కాదని
మేం చెప్పినాం కదా
అవునా
అంకుల్ మాట్లాడుతరు నాతోని అంకుల్ డిజిల్ పొపిత్తావా అంకుల్ అంటే సరేరా అన్నారు
ఆ
ఫస్ట్ మా డాడినే ట్రై చేత్తే మా డాడీ దగ్గర కారు దొరకట్లేదు ఎవరికి ఫోన్ చేసినా అవైలబుల్గా లేదన్నారు
ఆ
ఇగా వాళ్ళ డాడీకి చెప్పినం సరే రా పోదాం అన్నాడు ఎల్లుండిపోదాం అంకుల్ అంటే సరే అన్నాడు ఆడు
ఆ
మా ఇద్దరు దోస్తులు ఒక దోస్తు వాళ్ళ అయ్యనేమో వద్దు వద్దు అన్నాడట మొన్న పంపుత అన్నాడు ఇయ్యల వద్దు అన్నాడట
ఆ శాడిస్ట్ దోస్తా
ఆహా
మ్మ్
ఆ పొట్టి ఉంటది చూడు మా ముగ్గిరిట్లో ఒకరు
ఆ పొట్టి దాని దోస్తు వాళ్ళ అయ్యా
ఆ ఈ పొట్టమా వాళ్ళ అయ్యా ఇంకో దోస్తేమో మొన్నటి దాక వత్తా వత్తా పోదం పోదమని ఆమె చేేసింది ఇప్పుడు రా పోదామంటే డబ్బులు లేవు అన్నది డబ్బులే కదా నే డబ్బులే కదా నేను షడ్ ఎతుతి అని ఏదో ఒక చెప్తే నేను రానను మళ్ళీ అంటాను ఎందుకు మీ అబ్బాయి వెల వద్ద అంట అట్లా కూడా కాదు అని అంటుంది మరి మీ మా డాడీ మా డాడీ వాళ్ళ డాడీ వస్తాన్నట వాళ్ళ డాడీ మీద నమ్మకం లేదట మాకు
పలయ్యా
మా ఫ్రెండ్ వాళ్ళు డాడీ ఒట్టాడ్ గద వాళ్ళడాడీ మీద నమ్మకం లేదు నేను రాను ఎవై రెస్రంట్ వాలో తెలీదు అంటే మరి ఒక హాఫ్ డే మొత్తం స్పెండ్ చేసి కదా అన్మకొండలు అంటే మా అమని చదువుకునే కాడ అంటే అది వేరు మనం పోయ్యేది అంటే వాళ్ళు అదే ప్లేసులు వేరైనా కూడా పర్సన్ అయితే ఒకటే కదా అని నేను అన్నా
ఇట్టానా అప్పడిక భయంమే
ఏమో బయమయితాధి అప్పుడు మంచినే మాట్లాడింది వాళ్ళ ఏంనిపిస్తా తిన్నది ఏంది చేస్తే అధి చెసింధి ఇప్పుడ అట్లాంటుంది
అవుో
ఇక నాకు బీపు లేసినంది సరే నే ఇష్టం ఇ ఏం చేయలేను అని అన్న సరే ఓకే ప మ డాడి త్తడు వత్తావ అంటే వత్తాను సరే మరి రేపు రేపుటి వరకి రాయిగా పోదా అంటే మళ్ళీ రాన మరి మళ్ అంటంది ఎందుకు మనీ ప్రాబ్లం అంట ఆ మళ్ళీ మనీ ప్రాబ్లం మళ్ళీ అంటుంది
ఆ
ఉమ్ ఇగా నాకు
అసలు రావాలని లేవుదామకు
ఆమె చేషంది మొన్నాడుదాకా ఇప్పుడేవో రానంటాను
ఆ
ఉ
ఇగితో మన వాళ్ళదాం అట్
సరిగే నాకే మర్థంమైతలేదు పోవాల వధ మ నీను నీను మా తమ్ముడ పోదాం అని మంచిగా అన్ని తయారు చేసుకుంటాను ఇక
నీ తమ్ముకి నీకు మాత్రం అందరికి ఉండొద్దానే మరి
అందరికి ఉండొద్దా అంటే మన ముందుంచి అనుకున్నాం కాబట్టికి మాట మీద ఉండాలి
అంతా అనుకున్నట్టుట ఒకరు కూడా డబ్బ సమస్య ఉంటంది ఎ వళ సమస్య ఉంటది
ఉమ్
ఆ
అన్నా అనుకుమార్ ఏగసినప్పుడు ఉండాలి కదా అవన్నీ ఏమన్నాడు
ఏమ ఏమినవాలలేదా
ఎమ్ వినపడ్లీ
ఆ ఇన మరతే ఇనవరటద అందగ
ఇనవాడకనే ఇనవాడలేమంటేనే అబద్దం చెప్పాల్సినా అవసరం ఏముంది నాకు
ఆ ఏం లేదు చెప్తలే ఏమన్నా అ తర్వాత తర్వాత
ఇప్పుడు చెప్పానిక
ఇప్పుడు చెప్పేది కాదు కాబట్టి చెస్తలేదు చెప్పేదిని చెప్పుకుదా అంటే ఇప్పుడు అంటే ఇక చెప్తా ఇప్పుడు మళ్ళా ఎత్త కదా అప్పుడు చెప్
ఆ సరే
ఆ తిన్నవా
తిన్న
ఇంకోరా
సాబర్
సాంబారా
ఆ
ఏ
మా డాడ ఇస్తాను అన్నాడు కాగానీ ఏ ఓ ఇ్య నా అంత పిచ్చలే ఎత్త నాకు పోయి పోయి పోవాలని సగం ఉంది పోయి రావాలని ఉంది కాగాని మ నలుగురితోనే అవుతదా ఆ డిజి పోఓపించడాని మళ్ళు రంద అవుతాను
ఆ కా అవుతుదా మీరు పోయే
మళ్ళా టికెటే పదమూడు వందలు ఒక టికెటే పదమూడు వందలు
ఆ చస్కుయ్యా ో
ఎవరు రాకుంన్నా మేవే పెట్టుకొని పోం అనిపిస్తుంది మళ్ళా మళ్ళా దొరకదు టైం టైం దొరకదు వచ్చేటోళ్ళు రారు కార్ అవైలబుల్ ఉండదు అది
మీ అమ్మది చెత్తాన్నా
అమీ ఇప్పుడే మీ మీ నానమ్మంటది చూడు ఆ ముచ్చి కోసే ముచ్చుర పెటి
మాైంటి కడు ఉన్నదా పోయినా
ఎమ్మమంటిడి వారు పోలేరు కానీ ఇక్కడ నైతింతసేపు ఉండే
మా ఇంటికానీ మీ ఇంటికి వచ్చిందా మీ ఇంటికాదు కూ వచ్చుందా
మీ ఇంటికి అంచి మా ఇంటికి వచ్చి ఆ సయ గట్లా మొత్త మూడప్ సడిశరు నా అందచ్చి
ఏతడ
మా తమ్ముడు వచ్చినా అయి పో ఇంత రందు ఉండ పో మా తమ్ముడు మమే నలుగురురం అవుతుయి మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ వెళ్తాము ఆరుగురు సారి పోవు మంచిగా ఆడికి ఆడికి
ఆ
మనంకవర్ నం అడగుపేను
ఇంకెవరిని అడిగినా పర్సన్ట్స్ మషుళ్లు కావద్దా
ఆ
ఆ మూడు వేలు ఈజీగా రెండు వేలయింద ఉండాల ఇంకా ఖర్చు వాటి వీటికి గాలి నాకుసారి అదేంది జీతం పడ్డా నాకు ఇంత రం ఉండ పు్ జీతం పడతలేదు ఇటు పోయేటివన్ని క్యాన్సల్ చేసుకుంటానుచ్చ ఎవనడిిన సరే మామ్ మాయేని అడుగుదామన్న మామ్ మామయ్య సిచ్యువేషన్ మంచిలేదు మా పిన్ని వాళ్ళ అట్లనే ఉంది
న మా తర్వాత ఇస్తా అంట ఇస్తాడుగా
ఆయన దగ్గరనే లేవ్వంట తర్వాత అంటే ఏమి చేస్తాడు ఉంటేనో ఇస్తాడు లేని ఏమి చేస్తాడు అసలు ఆయన మండల్లో పోదాం ఆయన అడిగిపోదామ అన్నాడు అడిగితే పల్లయిన దగ్గర ఏరా
అవునా
మమ్ మామ ఆటలో పోతే అయిపోతుది క డీజిల్ ఏది ఉండదు మంచిగా
ఎందుకుండవ్ ఆయనకు మాత్రం పోపీయొద్ద.
ఆహా అలైనంత ఇట్ల కాదు కదా.
కాకున్నా కూడా, ఇప్పుడు ఇప్డి ఇదే కాలం. వర్షాకాలం ఎప్పుడు ఎట్లుంటదో తేలుత్తలేదు.
ఆహా
పోయేది దూరం
ఆ ఒక్కటే రోజు కదా!
ఒకటే రోజు పోవుడోచుడైన పోయి ఈ సరే, ఈ నుంచి మన ఊరు నుంచి మన పక్కు. నువ్వు పోయేస్తానంటే సరే తడుచుకుంట వద్దుమో ఏదోద్దుమో.
ఆ అవును పోతే బందోబస్తు పోవాలే లేద్. కుంటలేదులే
లేదు
సర్లేవే నేను ఉంటాను మరిగా.
ఆ సరే బాయ్